హలో బ ఆ బాగున్నాం అండి మీ పిల్లలు బాగుర్రా ఆ బాగున్నాండి ఏమి లేదు తి నకుడుతాను తిఇంట్లో వరకి ఇంట్లో నా బ్లౌజ్లే కుట్టుకుంటాను మీరేం చేస్తారు
కి క్ఖాళీ మాములుగా నర్సు హాస్పిటల్లో ఇప్పుడు వెళ్లట్లేదు
అవునా స్టడీ అయిపోయింద మరి కంప్లీట్ గా స్టడీ అయిపోయిందా కంప్లీట్ గా
ఆ కంప్లీట్గా అయ్యింది జాబ్కి వెళ్తా ఉన్నా డ్రాప్ అయిపోయా కొంత హెల్త్ ఇష్యూ ఉంటే డ్రాప్ అయిపోయాను
ఓహో తిన్నారా మరి
తిన్నా అండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం కర్రీ అండి రుజు ఉమ ఏం కర్రీ చేసిర్రు అంటున్న
ఈ రోజా టమాటా కర్రీ అండి
అవునా
ఉమీరు
నేను దొండకాయ దొండకాయ కర్రీ చేసినాండి
పిల్లలు ఏం చదువుతున్నారా
పెద్దమ్మాయి యూకేజీ చిన్నమ్మాయి ఎల్కేజి
చిన్న పిల్లలా అ
ఆ అంటే మాకు కొద్దిగా లేట్ అయింది అన్నట్టు
ఉ
నైన్ ఇయర్స్ కు మా పాప పుట్టింది కడుపులో పడ్డేది మా పెద్ద పాప
ఓ నైన్ ఇయర్స్ చాలా గ్యాపు
ఉ చాలా గ్య యి పు మాదిరెండు వేల పదకొండులుచెసింది
ఓహ లెవెనా అ ఆ అదే చాలా గ్యాప్ అయిన తర్వాత పుట్టినట్టున్నారు ఇద్దరు పాపలేనా
ఆ ఇద్దరు పాపలు ఒక బాబు చిన్న
ముగ్గురా ఓకే ఓకే
మీకు
బాబు పాప అండి
మ్ హు తిన్నారా మరి పిల్లలు
తిన్నారు పనుకో ఉన్నారు వాళ్ళు
అవునా మ్ హు చెప్పండి ఇంకా
చెప్పాలండి మీరే
ఏం చేస్తుంది మరి చికెన్ పచ్చడి పెట్టి వస్తదా
చికెనా
ఆ
పచ్చడా
ఆ
తెలిదే పచ్చడెలా
పెట్టనికి రాదా నాకు కూడా ఎక్కువ తెలియదే మసాలాలు ఇవి మిక్సీ పట్టాలి అన్ని మసాలాలు ఉంటాయి గ దనియాలు ఆ సాజీరా
ఆ మామూలుగా చి క్కిిన ఇదివో ఇది వస్తది కద పిక్కిిల్లాగా
ఆ అదే పిక్కిల్ పచ్చడి అంటారుదండి
ఆహా అదే ఆ అది ఒకసారి ట్రై చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది లేండి అది ఈ కొంచం నేను హైలో పెట్టేసి ఇట్లా పని ఉందని ఇట్టా వచ్చానా మొత్తం మాడిపోయింది
అయ్యో
చింది ఫస్ట్ టైం చేసిన బాగ వచ్చింది కానీ ఆయిల్ బాబోయ్ ఇప్పుడు మనం ఎట్ట పొ గాయి బయట తీసిన ఇంట్లో వేసినా ఆయిల్ ఎక్కువ వేయాలి కదా అలా ఆయిల్ బాగా వేయాలి దానికి
అవును డీఫ్రై చేయడానికి
ఫ్రై చేయడానికి బాగుంటది కానీ మాడినా కూడా బావునిందండి
అవునా
బావునింది చాన్రోలు ఉనింది
వేడి వేడి అన్నంలో బావు
ఆ అవును చేసారా మీరు ట్రై చేసారా
ఏ ట్రై జేయలే నేను ఎప్పుడు కానీ చేద్దామ అని అనుకుంటా కాని ఏ ఇవన్నీ ప్రాసెస్ అవ్వ ఇయలా మళ్ళీ అనిపిస్తది అయ్యా మళ్ళీ ఎప్పున్న ఇగ ఇన్స్టాలో చూసినా అప్పుడు అది చేసుకోవాలి అని అనిపిస్తది
చెయాల ఇప్పుడు అదే ఇప్పుడు బా ట్రెండు
అవును చాలంటే
చాలా మటను ఆ అదే అదే ఇప్పుడు బా ట్రెండ్ అయి
అవును
బ్లౌజు బాగా కుడతారా అండి మీరు
ఏ లేదండి నాది ప్రస్తుతానికి చూసుకుంటా ఫోన్ ల చూసుకుంటా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా
అవునా
హ్ మామూలుగా ఇంక నా బ్లౌజ్లే ఉట్టుకుతా బయట వాళ్ళ హ్ నాయే
హ్
బయట వాళ్ళు ఏం గుట్ట
అవునులే
హ్
పోనీలేండి మనదయినా కుట్టుకున్నా మనకి అమౌంట్ తగ్గుతాది కదా బయట ఒక బ్లౌజ్ కుట్టాలం టే ఎంత త్రీ హండ్రెడ్ అండి
త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది
అంటే లైనింగ్ వొచ్చి చ్చి ఓల్ని లైనింగ్ మాత్రమే డిజైన్ డిజైన్ ఏం లేదు త్రీ హండ్రెడ్
అవును
మామూలే ఆ డిజైన్ పెడితే అదొక కాస్ట్
ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడు మళ్ళా కట్ బ్లౌజ్ అంటురు మళ్ళా ఈ బ్లౌజు ఆ బ్లౌజ్ అన్నట్టు
డిజైన్ బట్టి కాస్ట్ పెరుగుతా పోతది
అవును
మా ఇంటి బంగారం మూవీకెళ్ళారా అండి
వేళ్ళ లేదండి నేను ఎప్పుడు చూడలేే మూవికి
ఎల్లరా
ఎళ్ళలే మా ఆయన తీసుకెళ్ళడు ఇంట్లనే చూడాలే
అవునా బాగుంది మూవీ
అవునా
హ్
ఉహ్ నేను సీరియలే చూస్తా ఎక్కువ
మనం సీరియల్ ఒకప్పుడు చూస్తా ఉన్నాం ఒక టెన్ ఇయర్స్ బ్యాకు
అవునా ఎన్ని ఇయర్స్ అయితుంది మ్యారేజ్ అయ్యి
మాది టూ థౌంజడ్ ట్వెల్వ్ అండి మ్యారేజ్ అయింది
నీకు నాకు వన్ ఇయర్ గ్యాపా
అంతే
ఉహ్ మీ పాప ఎన్ని ఎన్ని ఇయర్సుంటారు.
బాబు వచ్చి ఎయిత్ క్లాసు
హ్
పాప ఓచ్చి ఫోర్త్
అవునా
పెద్ద పిల్లలే
ఉహ్
అంటే వెంటనే నాకు పిల్లలు
అవునవును నాకేమో నైన్ ఇయర్స్ గ్యాపు
హ్ పాపకి బాబుకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ డిఫరెంట్
ఆ మా పెద్ద పాప్ మా పెద్ద పాప రెండు వేల ఇరవైలో బుట్టింది
మీ బాబు వచ్చి టూటుఅన్ తర్టీన్ పాపొచ్చి టూ తౌన్ సెవెంటీన్
అవునా
హ్మ్
ఊహు అంటే పిల్లలు పెద్దవాళ్ళేదే
ఉమ్ పెద్దవాలే
మరి చదువు మళ్ళ కంప్లీట్ చేసుకోకపోయేవా
నేనా నర్స్ చేసాను జాబ్కెళ్తా ఉన్నాను నేనే అక్కడ ఎయిట్ అవర్సు కంటిన్యూ గా స్టాండర్డ్ గా నిలబడుకోవాలి
ఔ
అందుకనేసి నేను డ్రాప్ అయిపోయాను దానివల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది
మ్మ్
కాలెక్కువ వాపొచ్చి పెయిన్ వచ్చేసి క్యాలిషన్ తగ్గి చాలా ట్రబుల్ వచ్చేసిందండి
అవునా
మ్మ్ అందుకనే ఇప్పుడు వన్ మంత్ గా డ్రాప్ అయ్యా
హల్ ఆ లీవ్ తీసుకున్నవా
మ్మ్ లీవ్ పెట్టున్నాను
హ్మ్
ఎన్ రోలంటే ఇంక వాళ్ళు పిలవరు గదా అందుకే ఇంట్లో ప్రైవేటే అండి
అవునా
ఉమ్ ఇప్పుడు వన్ మంత్గా ఇంట్లోనే ఉన్నాను
అవునా మి వారేం చేస్తనర్
డ్రైవర్ అండి
అవునా
మ్మ్ మీ వారు
మావారాటో
ఓ
ఆటో నడిపిస్త
మ్మ్
స్కార్పో షాప్ ఉందన్నట్ మాకు
ఆహా
మ్మ్ తెలుసా స్కార్పంటే
స్కార్ప్ ఆ తెలుసు కారే గదా
కారు కాదు
మ్మ్
నీవి సీసల్ బ్యారం ఉంటయి జూడు స్కార్ఫ్ కార్
కార్ప్ అంటే కొంచెం వ్యాన్ లాగుంటుంది అదా
లేదు స్కార్ఫ్స్ అంటే ఇవి ఇన్ప పేపరు ఇన్ప సామానుండే అవి సలుం కొనరా ఆ వ్యాపారం అనట్
ఉహ
ఇంటి దగ్గరనే షాపు లెక్క పెట్టుకున్నాం అన్నట్టు
ఓహో
మ్
అంటే స్కార్ప్ లాగ ఏన బడితే స్కార్పు ఇది కార్ ఉంది కదా నేను అద అనుకుంటున్నా అలా ఈన పడింది
కార్ ఏం లేదనుకో ఆటోనే ఉంది బైక్ ఉంది ఉ ఆటో ఉంది బైక్ ఉంది
పిల్లలు బాగా చదువుతారా
ఆ మా పెద్ద బాబు ఫర్స్ట్ చదువుతాడు ఫస్ట్ వచ్చిండు మొన్న
ఉ
నర్సరీల ఫస్టే ఇప్పుడు ఫస్టే స్టడీ మంచిగా ఉంది పెద్దామెది ఉ పెద్దగా ఉంది కదా ఇట్లా అస్తం సా స్టడీ తక్కువ ఉంది మళ్ళీ హైట్ పెరుగుతుంది ఆమె ఏజ్ తక్కువ
అవును అవును మా పాప కూడా అంతే అమ్మాయి ఫిఫ్త్ ఉండాలి వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏజ్ ఉండేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ కెయ్యండి అంటే ఆ లేదు మేడం ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేయాలి అన్నారు ఈ అమ్మాయి ఇప్పుడు అసలు ఈ అమ్మాయి ఉండే హైట్ కి మామలు ఫిఫ్త్ ఉ ఉండాలి కానీ అమ్మాయి ఫోర్త్
అవునా
ఉ
వీళ్లేమో జల్దీ జల్దీ విరిగేస్తారు క్లాసులు ఏమో తక్కువ అయిపోతున్నాయి
ఆ
ఓ
ఎందుకని తెలియట్లేదు
తగ్గిపో అది ఏం పోది హైట్ పెరిగిస్తూనే ఉంటారు
ఆడపిల్లలు అంతే అండి చూడగానే పెరిగిపోతారు చూడాంగా చూడంగా పెరిగిపోతారు
మీ అబ్బాయి ఎంత అవుతుంది మరి ఫస్ట్
ఏ బాబు ఆ బాజదువుతారు ఇద్దరు బాజదువుతార అం
ఆహా
స్కూల్ ఫీజులతోనే తలనొప్పి ఎక్కువ అయిపోతుంది మాకు ఈ స్కూల్ పెద్ద బిజినెస్ అయి పోయింది అండి సో మి బుక్స్ అని స్పోర్ట్స్ డ్రెస్ అని వాళ్ళ దగ్గర ఏ పసేచేయాలంట బయట ఎక్కడా తీయకూడదు
అవును
చాలా ఆ పెద్ద బిజినెస్ అయిపోయిందండి
అవును వాళ్లు బెనిఫిట్ ఉరు తెల్సా అందరు జాబ్ లో కన్నా ప్రైవేట్ వాళ్ళే బాగూరు
టీచర్స్ కూడా బాగా పికప్ అయిపోతున్నారు మాట్లాడి
ఆ
వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చేసిన వాళ్ళకి కమిషన్ వచ్చేస్తే అందియే ఉమ్ చాలా ఇది అయిపోతు నమ్నం ప్రైవేటు ఫీజులు తగ్గిస్తే బాగున్నా. తమిళనాడులో తగ్గింది అలా తగ్గితే బాగున్నాం. మనకి
అవును
మన ప్రభుత్వాలు ఏనొచ్చినా పిల్లలు ఎడ్యుకేషన్ వరణంగా ఏది చెయట్లేదు.
చెయ్యర్లే ఇగా వాళ్ళు ప్రైవేటుగా మేము వాళ్ళకు పర్మిషన్ ఉంటది గదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ గో క్లాస్ చేప్ తీసుకుంటుండొచ్చు స్కూల్ జేప్తుండొచ్
ఉమ్ ఎవరకే
అంటే పర్మిషన్ ఉంటదగా వాళ్ళక్ గూడా కూల్ వేట్టాలన్నా గాని కూల్ నడిపియాల్ కనగన్
బిష్మింట్ ఉండి. వాళ్ళు అమౌంటు పెడతారు కదండి దానికి తగినట్టు లక్షలో కోటర్లు ఊరికే అయితే తీగ్రమేగా
మళ్ళా ఐడి కార్డ్ అంటే, టై అంటే, బెల్ట్ అంటే, యూనిఫార్మ్ అంటే, షూస్ అంటే,
అన్నీ
ప్రత్ ఒకటి ఇయా.
మామ్ ఆ తిన్నమ్ నీయా మాప్. ట్టును చిల్లా అన్నం జేశాము. ఇప్పుడు వచ్చి టిఫన్ దోజ పోసుకున్నాం.
హుహ్ ఎందుకో అన్నం తిన్నరా నైటు.
అంటే ఎక్కువ నైట్ లో డైట్ అనమాట
అవునా అదే అదేది మధ్యలా లాగిస్తున్నా.
లాగిచండి బాగా
ఆ మధ్యలో తినపోయేదండి. డైలీ చపాతి ఒక్కటే పూట అన్నం. మమ్ము లంచ్ పోయింది. లనమ్మాగు ప్రోద్దున్నా టీ తాగి ఊకున్న దాని ఆ పని ఈ పని చేసే వరకు మధ్యనము అయిపోవు అన్నం దీన్